హలో బాన్నారా అండి
హ బాగున్నా వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
ఏం లేదండీ ఇప్పుడే వంట అయింది తినాలి మీరు
నేను గూడా ఇంకా వంటే చేయలేదండి పొద్దున్నే టిఫిన్ చేసాము
అవునా ఏమ్ టిఫిన్ చేసారు
ఈరోజు ఇడ్లీ అండి
అవునా
ఉమ్ మీరే చేసారా పొద్దున్న టిఫిన్
పొద్దున టిఫిన్ ఎ ఇప్పుడు చేస్తున్నామండి పూరి చేసాను లేట్ అయింది
అవున అండి ఏం కర్రీ అండి
పప్పు చేసానండి పూరీల్లోకి
అవునా కామ్నేషన్ బాగుంటుంది
అవునండి అందుకే చేసాను మీరేం చేస్తున్నారు మరి ఇప్పుడు వంట
నేను టమాట చక్నీ చేయాలనుకుంటున్నానండి
ఇన్స్టంట్ టమాట చక్నియా
ఆ అవునండి
నాకుడ ఇష్టమండి చెప్తారా ఎలా చేయడమొ
నాకు కొంచమే తెలుసండి మీరు చెప్పండి
అయ్యోమరి చేస్తా అన్నారు గా అండి ఇప్పుడు
యూట్యూబ్లో చూసి చేయాలండి
అవునా ఫస్ట్ టమాటోలని వేయించుకోవాలండి
ఆ ఉడకబెట్టుకోవాలండి
అహ మీరు అట్ల చేస్తరా మేమేమో నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ మిరపకాయలు ఎసుకొని మిరపకాయలు ఉల్లిగడ్డలు మళ్ళీ అవి వేయించి ఇన్స్టండ్ గా వాడతామండి మిక్సీలో ఏసి
అవునా
ఉమ్ మీరు నిల్వపచ్చడ అంటున్నారా ఇన్స్టాంట్ గా అంటున్నారా
ఇన్స్టెంట్ గానే నండి మేము ఫస్ట్ టమాటాలను ఉడక పెట్టుకుంటామండి
అవునా
మిర్చీలను ఏంపుకుంటాం నూనెలో
కొని మిక్సీ పట్టేస్తారా
హ ఎల్లిపాయ ఉల్లిగడ్డ అవన్నీ ఎసుకొని హుమ్ మిక్సీ పట్టుకొని తర్వాత తాలింపు పెట్టుకుంటామండి
నవునా అండి
హ్మ్ అలా చేసుకుంటా మేము
ఆ అలా గూడా బావుంటదండి
కా
హ్మ్
మీరు నూనెలో ఏంపుకుంటారండి
ఆ అవునండి నూనెలో వెంపుకొని తరువాత మిరపకాయలు ఎంకొని ఉల్లిగడ్డలు మిరపకాయలు ఎల్లిపాయ ఇవన్నీ మిక్సీలో ఎసేసి మేము గూడా తాలింపు పెట్టేస్తాం
అ హాస్పిటల్లో
హ్మ్ నిల్వ పచ్చడికేమో మేము ఉడకబెడతామండి. అమ్మేగా జేస్తాది అది
మేమేమో ఎండ బెడతామండి ఫస్ట్ మూడు రోజులు టమా
ఇత్తరండి.
హ్మ్ ఎండబెట్టుకోని అవి వరుగులు అయితాయి కదా ఎండిపోయాక మేము ఉప్పుగిట్ల ఏసి ఊర బెడ తాం మళ్ళీ
అవునా మా మమ్మీ గూడా అట్లా పెట్టిందండి ఒక్సారి హ్మ్
మిక్సీ బట్టుకొని వాటికి సరిపోయే ఉప్పు కారాలు అవన్నీ
ఫోన్లో హ్మ్ ఎన్ని డేస్ ఎండ పెడతారండీ మీరు ఎన్నిడేస్ ఎండబెడతారు
త్రీ డేస్ అండి
హ్మ్ హు ఫస్ట్ అవిట్ని కోయాలా టమాటోలని
హ్మ్ బాగా కడుక్కోవాలి కడుక్కున్నంక పట్ని తూడ్చుకొని ఆ తూడ్చుకొని ఒక తెల్లటి క్లాత్ దీసుకోవాలండి అందులో కోసుకొని ఎండబెట్టుకోవాలి
అవునా
ఇప్పుడు ఎవరలా చేస్తలేరండి కోతులు ఉన్నాయని. అందరు ఉడకబెట్టే పెట్టుకుంటున్నా హ్మ్ కష్టమే అని ఉడకబెట్టి అప్పటికప్పుడు చేసుకుంటున్నారండి ఒక నెలకి సరిపోయే అంత
ఆ టూ మంత్స్ అవుతదండి ఇగ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మేము అలానే చేసుకుంటాం.
హవునా నేను ఎప్పుడూ అలా పెట్టలేవు కాకపోతే మా అమ్మ వాళ్ళు బెట్ టినే పంపుతారు అదే తింటాము ఈసారి ట్రై చేయాల మీరు చెప్పిన ట్టు ఒకసారి చెప్తారా ప్రాసెస్
ఉడకబెట్టేదా అండి
ఆ అవునండి
ఆ ఫస్ట్ టమాటోలని శుభ్రంగా కడుక్కొని క్లాత్లో తుడుసుకొని కట్ చేసుకోవాలండి బా అంటే ఫోర్ పీసెస్ లాగా చేసుకోవాలి
ఆ
వాటర్ లేకుండా పెట్టుకోవాలి అట్లనే అందులో కొంచం చింత పండు గూడా యేస్తార అండి
హా
యేసి ఉడకబెట్టాలి మంచిగా ఉడకబెట్టినంకా మిక్సీ బట్టుకోవాలి ఒకసారి మిక్సీ బట్టి ఆ ఫస్ట్ ఆయిల్ వేడి అయినంకా ఆ ఇవే ఎండు మిరపకాయలు ఎల్లిపాయలు ఇవన్నీ వేయించుకోవాలండి పప్పు దినుసులు
వేసుకొని తా పెట్టుకోవన్నా
ఆ హ్ అదే అండి అంటే తాలింపులోనే ఇవన్నీ వేసేయాలి
అదే అంటన్న నేన్ కూడా తలింపు వెట్టుకుంటారా ఇవన్నీ ఎసి
అ ఇవన్నేసి తాలింపు పెట్టుకొని కారం ఎసి పచ్చడలో ఇదే కలపడం అంతే అహా లేవండి మా నానమ్మ వాళ్ళకు ఉన్నాయండి
మ్హ్ ఏమేమి పంటలు ఏస్తారు
వడ్లేనండి ఓన్లీ పొలం వడ్లు వస్తాయ్ ఆ ఇయర్ కి టు టైమ్స్ అండి
ఆ మా దగ్గర గూడా అంతే అండి వరి వేస్తాం మేం కూడా ఎప్పుడూ మొక్కజొన్నా పత్తి మిరపకాయలు ఇలాంటివి ఏయారండి
ఆహా అంటే మకు ఉందోన్లీ పొల అ అంటే చిన్న పొలం అండి ఎకరం ఉంటది దే అందులో ఇవ్వె ఎస్తారు ఇంకా మళ్ళీ ఇవ్వెయ్యారు
మా దగ్గరనేమో పొలంలో పంట వరి ఎస్తారు చెలక దగ్గర ప తీమ్ మొక్కజన్న మెరప తోట వేస్తారు వాటి చుట్టూ కందులు మె నుములు పెసళ్ళు ఇట్లాంటియి పస్ ప పప్పు దినుసులు గుడా వేస్తారు
అవునండి కందికాయలు ఏస్తారు కందికాయలు తెల్సండి నాకు
ఆ కందికాయను మేం ఉడకబెట్టుకొని తింటామండి బావుంటాయి
ఆ నగ్గూడ ఇష్టమండి ఇప్పుడు దాంతోటే కందిపప్పు ఒస్సదంట కదండి డి మొన్న మా అమ్మమ్మ చేశారు ఎండలో పెట్టుకొని ఆ ఎండ ఎండబెట్టీ ఏంచిందండి ఒక కుండకి అట్లా హోల్ జేసి అందులో ఏయించుకొని ఇసురుకుందండి ఇస్రినంక మళ్ళీ దంచి చింది దంచి చెర్రుక్కుండమే అప్పుడు పప్పు ఒచ్చేసింది ఇంకా
ఔనండి
మ్ మామ్మమ్మ వాళ్ళన్నీ ఇట్లనే ఏస్తరండి మ్ అవునండి మళ్ళీ తొందర ఉడుకుతదంటగా అండి తొందర ఉడుకుతదంటా అండి
ఔనండి
ఉమ్
మేము ఒక రెండు గంటలు మూడు గంటల ముందు లేకపోతే పొద్దున్నే వండుకోవాలనుకుంటే టే నైట్ అంత నానబెట్టుకొని ఉంచుతామండి ఆ అవునా
ఉమ్ అట్ల తొందర ఉడుకుద్ద ఇ
ఆ తొందర ఒక మళ్ళీ కుక్కర్లో వాడతాం గదా ఒక ఫైవ్ మినిట్స్ లో ఉడికిపోతుందండి పొద్ ఉమ్ అంటే మనం నానబెట్టుకుంటే ఇంకా ఫస్ట్ స్టైతదండి మళ్ళీ టేస్ట్ ఒత్తది దానివల్ల నానబెట్టడం వల్ల
మేమప్పుడు అట్ల నానబెట్టలేదండి
ఒక్సారి ఇలా ట్రై జేయండి మేమ్ మాకు ప్ పిల్లలు ఉన్నారు పిల్లలకి లేట్ అవు తుందని నైటే పొద్దున్న కప్పు వండాలనుకుంటే నైటే నానబెట్టుకొని కుక్కర్లలోనే హ అన్ని నానబెట్టుకొని పొద్దున్లేవగానే స్టవ్ మీద బెట్టేసుకుంటామండి హ్మ్ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది
ఉమ్
అయిపోయాక దానికి తాలింపు పెట్టుకుంటామండి
ఉహు సాంబార్ కి కూడా ఈజీగా తొందర చేసుకోవచ్చు అండి పొద్దు పొద్దున
ఆ అవునండి
నువ్ ఇప్పుడు ఓన్లీ పచ్చడేనా ఆ వచ్చండి ఇప్పుడు మరి ఓన్లీ టమాటో పచ్చడియా
ఆ బాయిల్డ్ ఎగ్ అండి బాయిల్డ్ ఎగ్ ఉడక పేట్టుకొని తింటాం ఇప్పుడు
అవునా మంచిదేనండి బాయిల్డ్ ఎగ్ తింటే
అవునండి ఆమ్లెట్లు అసలు వేసుకోము ఓన్లీ బాయిల్డెగ్గే తింటాం
ఆ ఆమ్లెట్ ఎసినా స్మెల్ ఓస్తాదండి బా తినడానికి బాగానే ఉంటది కానీ స్మెల్లీకీ తినబుద్ధి కాదాండి
అవునండి
ఇంకా అండి ఏమేమి కర్రీస్ ఒ మీరు
నేను అండుతనండి ఇంకా ఏం అంటే ఏదంటే అది నచ్చు తే యూట్యూబ్ లో చూసి వన్డుతా చికెన్ ఎక్కువ వండుతా అండి లేదండి
ఆ ఇప్పుడే వంటలన్నీ నేర్చుకుంటాన్నరాండి
ఆ కరోనా వచ్చిందిగా అండి అప్పుడే నేర్చుకున్నా ఇంకా అట్ల అట్లా అలవాటు అయిపోయిందండి ఇంకా మమ్మీ చికెన్ తెేస్తే నన్నే అన్డమంటది అట్లా
బా టేస్టీగా వండుతారా
ఆ వండుతానండి బిర్యానీ కూడా చేస్తానండి
అవునా ప్రాసెస్ చెప్తారా మాకు ఆ చేస్తా నే నేను పులావు లెక్క చేస్ స్తానండి ఎందుకంటే మా పిల్లలకు స్పైసీ లేకుండా ఆ చేస్తాను
కుండా కూడా అండుకోవచ్చండి
అది ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదాండి అందుకే ఎక్కువ ప్రిపేర్ చేయను ఎప్పుడో ఒకసారి చేస్తా ఆ అవునండి అందుకే ఎ క్కువ చెయను ఏ పులావులాగ అయితే తొందర అయిపోతుంది
ఆ మళ్ళీ మీకు తొందర అయిపోద్ది పని కూడా
ఉమ్ అయిన అవి అది కూడా ఎప్పుడైనా ఫెస్ స్టివల్స్ ఉగాది సంక్రాంతి ఇలాంటి పండుగలు అప్పుడే వండుకుంటాం అట్లా
మీరు ఉగాదికి వండుకుంటరా అండి చికెన్ మటన్
ఆ మాటన్ ఉంటది మా ఇంట్లో
అవునా మా సైడ్ అండుకోమండి మేము
మా సైడ్ ఫస్ట్ పొద్దున పూజ ఉంటుందండి మధ్యాహ్నం మట్టన్ ఉంటుందండి మ మా సైడ్
అవునా
ఉమ్ పూజ చేసాక గుడికెళ్ళ గుడికెళ్ళొచ్చాక మటన్ కోస్తానండి ఇక్కడ
అవునా మీకు ఇష్టమా అండి మాట
ఆ మటన్ బానే ఇష్టం అండి మాకిప్పుడు ఓన్లీ పం డగలప్పుడే దొరుకుతుందండి మటను
ఉహు చికెన్ ఐ థింక్ ఆహా మా సైడ్ ఆ రోజు నాన్ వెజే ఒండారండి ఓన్లీ బొబ్బట్లు చేసుకొని తింటారు మా సైడ్ నాన్ వెజ్ అండ రెండు ఉగాది పండగ రోజు
అహ మా సైడ్ తింటారు ఆ బొబ్బట్లు మేము కూడా చేసుకుంటాం అండి బొబ్బట్లు చేసుకుంటాము ఆ పులుగం వండుకుం కుంటాము సేమ్యాల్ చేసుకుంటాము అన్ని పూజలు కూడా చేస్తామండి చేసాక లాస్ట్ మిట్టన్న్తో తింటమండి మేమ్ వంట చెసుకొని
అవునా మా సైడ్ అదొక్కటి లేదండింకా అందరు ఆరోజు ఎవరు నాన్వెజ్ తినారండి ఎక్కువశాతం
అవునా మేమో ఏకదాషి ఉంటే చూడండి అలాంటి టైంలో తినం
తింగ్స్ కూడా ఉంటారండి మా సైడ్
అవునా ఇట్లా ఇటు సైడ్ అట్లాంటియి ఏముండవండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుతో ఉన్నాయండి
సంక్రాంతికి దింటాం అంతే సంక్రాంతి దసరకి అంతే అండి ఆ తింటామం ండి
ఉహు
సరే అండి మరి మీ పని ఉన్నట్టుంది వంట చేస్కోని తింటానండి ఇప్పుడు ఆ తింటాం ఓన్లీ దీపావళి ఉగాది కి తినమండి వినాయక చవితి
అవునా మీంగుడ వినాయక చవితి కి తినమండి టెన్ డేసు తినం వినాయకునీ నిమజ్జనం అయ్యే వరకు
అదేనండి మేమ్ గూడా అంతే
సరే అండి ఉంటాన
సరే అండి బై